హలో
హలో
ఊ టైం అయిందా అన్న
బ బను
ఎం చేస్తున్నావు
ఏం లేదు తిన్నాం ఎం చేతన్నారు
ఏమి లేదు ఫ్రీగానే ఉన్నాం బయట కూర్చొని గాలి తగులుతుంటే,
ఉ
అదేం ఇంకా
కళాకారి చట్నీ
ఉ
కోల్
స్కూలా చనా బాగా
ఉమ్ తిన్ ఇప్పుడు పెద్దయిన తర్వాత బాగుంటది అంటది పెద్దయిన తర్వాత తిన్నప్పుడు బాగుంనాది అనిపిస్తాది
అవునవును అది మీీక ఎలా దరిగిందా కుర్చున్నప్పుడును
ఈ ఏం ఉంది కూల్కల్ళదం లావాదం
ఉమ్
ఎక్కువ ఆడుకునే దాని కాదు
ఉహూ ఉమ్
మా ఇంట్లో కుక్కపిల్లో ఉన్నాది
ఉహు ఉమ్ ఉమ్ అవుండి
టిలాగానే దని తక్క్కడా కూర్చుని ఆడుకునేదాన్ని
ఉమ్ మాకి స్కూల్ నుండి వస్తానే హోమ్వర్క్ రాయడం బుక్లు అడవయడం ఇంకా ఆడుకోవడం డంతో
ఉ
ఆడుకోవడం లేదంటే తోరల దగ్గరికి పోయిలాడము అట్లా చేసేవాళ్ళం
ఉ నేప్పు అదే వ జ పూడూ ఎచేదన్ని
ఉ
చరువు అంతంత మాత్రమే మది టెన్ బై టెన్ కాదు
ఉ
అ ఎన్నకాలం వచ్చే దాప పైనికి ఎళ్ళి పట్టుకునేవాళ్ళం
ఉమ్ ఉమ్ పల్లె పల్లెటూర్లలో కూడా అలానే ఇప్పుడుంగ సబ వస్తే పైడే మేడ పైనే పనుకుంటారు అందరుూ
ఉమ్ బయట పోట్టదా ఎదుగున్నా
బయట పడుకుంటారు లేదంటే మేడ పైన పడుకుంటారు
ఉమ్
ఉమ్ బా బా చిల్ల గాయ గురుతా ఉంటది బయటె ఎక్కువ ఇంట్లో పడకోవడం ఎక్కువ ఇంట్లో బయటనే పనికుంటారు బయట లేదంటే మేడ పైన వేసుకుని పడకుండు అందరూ
అవు అవును మేము పైకి తూ త మాట కుంతప్పు కున్న వాళం
ఉమ్ కథలు చెప్పించుకుంటా ఏదన్నా మాట్లాడుకోవడం ఆడుచుకోవడం కొట్లాడుకోవడం ఇలా చేసి తర్వాత ఆడుకునే వాళ్ళం
ఉమ్ ఇంకే మున్నాయి
చెప్పాలి అంటే ఎక్కవ ఏ సబ్జెక్ట్ మా ఇంట్రెస్ట్గా చదివేదాన్ని మరి చదవదు చదివేటప్పుడు ఏ సబ్జెక్టు బాగా చదివేదానివి అంటున్నా
నేనా నేను ఎంగ్ ట్ మాట్టూ
హ్మ్ ఉమ్
పళ్ళేదు బానే చేత్తా పాత్త వతక్
ఉమ్
మీరు మీరు బా చదివారా
చదివాను చదివే వరుకు
ఉమ్ ఎంత తదువు కున్నాదు మీరు
న్న చదివాను ఎంతో కొంత ఇగ దానిమి దానికన్నా ముందు గేమ్స్ మింద ఆడుకోవడం దీని వల్ల ఇంట్రెస్ ఎక్కువ ఉంటుంది.
అవునా నేను ఇంతర్ వరకే తదివాను
ఉమ్
తర్వాత వెళ్ళలేక ఆగిపోయాను.
ఉహ్ ఉమ్
ఉమ్ ఆ
హ
ఇంతర్ తర్వాత ఏం చేత్తారు
ఏం చెయ్యలా మ్యా మారేజ్ అయిపోయింది.
అవునా
రజేపోయింది ఇంకా పని ఈ పని పనిని చేసుకోవడమే సరిపో
ఇప్పుడు అన్నా తదువుకుంటారా?
ఉమ్ ఇప్పుడైతే ఏం లేదు చదువుకోవాలనే ఉన్నాను. చూడాలి ఎలా జరుగుతుందో
ఉమ్
అ
మీకు మిట్టన్ కుత్తదం ఒత్తా
లేదు రాదు ఎప్పుడు కుట్టలేదు కానీ ట్రై చేస్తాను కుట్టడానికి
అంతే ఈ మద్యనా ఉన్నాదు అదే పట్కున్నాదు.
కానీ నేను ఎప్పుడు మిషన్ తొక్కలేదు కానీ ఎలా గుట్టాలి ఇలా ఎలా అలా అది ఇది అనేది మాత్రము కొద్దిగా తెలుసు నేర్చుకున్నానంటే మాత్రము వస్తుంది.
ఉమ్
చేశా అంతే అంటే ఎప్పుడు నేను మిషన్ తొక్కలేదు కానీ కొన్ని టిప్స్ అనేవి తెలుసు అంటే కుడతా ఉంటారు కదా అప్పుడు చూస్తను ఎలా కో నేర్చేస్తా ఇగ
ఉమ్ నేర్కోంది దేంకో దాంకి పన్కి ఒత్తాది.
ఉమ్ నేర్చికుంటాను.
ఇప్పుడు లోందొంద మూదొందలంత ఒక్క జాకిత్తు
నవును కాస్ట్ నార్మల్ జాకిట్ అయి అయితే ఒక రేటు వరకు జాకెట్ అయితే ఇంకో రేటు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా ఉంటాయి. జాకెట్లో స్ట్రిచింగ్ చేపిచ్చుకోవాలన్నా కానీ ఏదో నేర్చుకున్నామంటే ఇది కొంచం వర్కు భమే ఏదన్నా వర్క్ వర్క్ అంటే మగ్మ్ండుకు ఎలా కంప్యూటర్ వరకు ఇలాంటివి నేర్చుకున్నా కానీ బెనిఫిట్ ఇప్పుడు లేదంటే పార్లలు పార్లర్ బ్యూటీ పార్లర్చ్చ నేర్చుకోవడము ఇలాంటివి కూడా
ఆ మీకు ఇంటెట్ ఉన్న బ్యూటీ లో వూట్ పాదల్
అంటే ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు ఒకరి మీద ఆధాన పడుకోకుండా నేనైతే చేసుకోగలను నా వరకు నేను చేస్తాను ఎవరికైనా రెడీ చేయమన్నా అని చేస్తాను
అవునవును
అవు అదే మేకప్ వేపుచ్చుకోవాలని ఏం లేదు ఉన్న అంతాంటే అత తెచ్చుకున్నా కానీ చేసుకు ఏంటనే ఉన్నాయి కాగాని నేనే రడీ చేస్తాను నేను రె హే తను అంటే అంతగా నేర్చు కోవాలని ఏం లేదు ఒకరు బ్యూటీ పార్ల అవసరం లేపకుండా నా అంతటా నేనే చేసుకుంటున్నా
అవును ఒక్క మీద జప్పదదంతే ఏదోలా ఉంటది
ఐన్ అక్కడిడి పెట్టించుకొని చేయించుకోవడం మళీ మళ్ళీ నస్తాయి మనీ మ్మ్ ఎక్కువ అడుగుతారు డబ్బులు
ఆ
ఇదే మనమే చేసుకున్నా కానీ బెనిఫిట్ చేస్తుంది ఆ మనం నేర్చుకున్నాది అన్నే మనకు బాగుంది ఉ
అవును
బ్యూటీ పలర్లకు తక్కువ వెళ్ళడము ఇప్పుడు టూ టైమ్ త్రీ టైమ్స్ వెళ్ళినాను అంతే ఇంతవరకు అసలుకి వెళ్ళలేదు
ఎక్కక్కకి
బ్యూటి పార్లక్కి
అవునా ఎన్ను తెళ్ళదు ఏమన్నా పెళ్ళి ప
ఉ పెళ్ళికనేసి నాక్ నా వెడ్డింగ్ కనేసి ఒకసారి తర్వాత వేరేవాన్ని పె డింక్ మాకే ఇంటి ఫంక్షన్ మీద ఒకసారి వెళ్ళను ఇంకంటే ఇంకెప్పుడు వెళ్ళలేదు నాకు ఒకసారి ఆ ఇప్పుడు చూపి చూడానికి వెళ్ళాను అంతే ఇంకా
ఆ
ఉంతంత్రి ఎప్పుడు వెళ్లలేదు.
అవునా నేను ఎప్పుడు వెళ్లేదు
ఉమ్ అయితే అవి ఇవి పోయించుకోవడం అలా ఏం లేదు. ఓన్లీ అది ఐబ్రోస్ కటింగ్ అంతే
ఆ ఆ అమ్మాయి మాక్స్పో హా
మేకప్ చేపించుకోవడం అలా ఏం లేదు
ఆ
ఓన్లీ ఐబ్రోస్ కటింగ్ కు ఏదన్నా ఫేషియల్ అక్కడ చేపించుకోడానికి ఉంది ఉమ్ అంతే మేకప్ వేపిచ్చుకునేది అట్లా ఏం లేదు ఎప్పుడు వేపిచ్చుకోలేదు మేకప్పు నార్మల్ గా నా దగ్గర ఉన్న ఐటెమ్స్ తో నేనే చేసుకుంటున్నా
ఆ ఇంకా అమ్మి ఉలోదంతా పన్నిట్తో తగిపోతాను నేము
ఆవును మ్మ్ ఇంట్లో పని ఎంతో ఉంటది ఆ పని చేసుకోవాలి ఈ పని చేసుకోవాలని ఇంకా పనితో ఏం సరిపోతుంది
ఉమ్ వాటి మీ టన్నా మీని నా
లేదు చేత్తోనే ఉతకాలి
అవునా అలా అయితే కట్టం
ఉమ్ చేత్తోనే ఉతికి చేత్తోనే దేవేసి ఆరేసి మళ్ళీ తి మళ్ళ మార్తా వేసి ఇగపెట్టాలి ధనం
ఉమ్
అవును
మీద ఒక్కదే ఉంటాదా
లేదు ఉమ్ ఉన్నారు ఫ్యామిలీ ఫమ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు
బిగ్ ఫ్యామిలీ నా
అవును
కానీ అన్ని నేనే చేసుకోవాలి
హ్మ్
అ
పిల్లలే ఎంతమంది మీకు
ఉమ్ లేదు ఇంకా
అవునా
హ్మ్
అదే ఆడుగుదు ఏంటి
అంటే పల్లెటూరులో ఉన్నా నేను చిన్నపిల్లలు ఉన్న ఇటు లో హాలిడే కదా ఆడు కుంటా ఉన్నారు
ఆ ఓకే ఓకే
ఇంటి దగ్గరే ఉన్నారా పిల్లలు ఆడుకుంట ఉన్నారు
ఉమ్ మీము ఒక పేదా అం ఒ మీరు ఒక్కదే పని చేయాద ఇంకా ఆదు ఐదు కే
అవును
హ్మ్మ్ ఓకే అక్క థ్యాంక్ అక్క కంప్లీట్ అయిపోయినాయి